హలో
హలో
ఎలా ఉన్నారండి
ఆ బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు
బాగున్నామండి
ఇంట్లో అందరు బాగున్నారా అండి
అవునండి
ఏం చేస్తు ఆ అందరు బాగున్నార్ అండి ఏం చేస్తున్నారు
ఏం చేయలేదండి
ఎంటి చదువు అవునా అండి
అవునండి
ఉ అవును ఇంకా అండి ఏ విషయం గురించి మాట్లాడాలన్నారు గదండి మీరు
ఈ రోజు ఫుడ్ టాపిక్స్ గురించి అండి
అవునా నా ఆహారా అలవాట్లు చాలా ఆరోగ్యకరంగా ఉంటాయిడి ఎప్పుడు గూడా
ఏందండి
నా ఆహార అలవాట్లు చాలా ఆరోగ్యంగా ఉండేటట్టు తీసుక్ కుంటూ ఉంటానండి నేను మీరు చెప్పండి ఎలా ఉన్నార్ అందరు బాగున్నారా చెప్పండి వినిపిస్తుందా అండి వినిపిస్తుందా
ఆ హలో
ఆ వినిపిస్తుంది
మీరు ఆహార అలవాట్లు ఎలా ఉన్నాయండి
నాక్ చాలా ఆరోగ్యంగా తీసుకుంటానండి నేను ఆహారపు అలవాట్లు
ఉదయం ఎప్పుడు లేస్తారండి మీరు
నేను ఉదయం ఆరు గంటలకు అలాలేస్తానండి
అంటే లేచిన వెంటనే ఏం చేస్తారు
చేస్తారు ఒక గ్లాస్ గోరు వెచ్చని నీళ్ళు కాంచుకుంటాను ఆ నీళ్ళ తాగ్ గ్ తానండి ఫస్ట్ మార్నింగ్ లెగ్స్తానే సరే నేను వాల్పాహారం లాగా ఇడ్లీ టీఫ్ ఇడ్లీ దోసీ అలా తింట తింటానండి మార్నింగ్ ఒ ఇడ్లీ మీ గూడా ఇష్టమ ఇడ్లీ నాకు ఎందుకు ఇష్టం అంటే అది తేలి కగా జీర్ణం అవుతుందండి అందుకనేసి అది తీసుకుంటానండి ఇడ్లీ నేను
అయితే దోశ అండి
ఆ అవును అవును వారంలో రెండు సార్లు తింటానండి దోసలు అయితే నేను
ఓకే దోశ ఇడ్లీ తింటారు దోశ తింటారు మరి ఉప్మా గూడా తింటారా
ఉప్మా ఉంటే కూడా ఇష్టమే నాకు
ఉ
ఊ ఇష్టమేనండి
మరి పండ్లు
ప్రతి రోజు పండ్లు తింటానండి ఏదో ఒకటి ఖచ్చితంగా మచ్
వా ఏ పండ్లు ఎక్కువగా తింటారండి
నేను అరటి పండ్ ఎక్కువగా తింటానండి
మరి యాపిల్
ఆపిలూ అది కూడ్ తి అప్పుడప్పుడు తింటానండి ఆపిల్ అయితే ఓకే మధ్యాహ్నం భోజనంలో ఏముంటుందండి అన్నము పప్పు కూర ఇలాంటివో చేస్తానండి మధ్యాహ్నం అయితే నేను
వాడ్ తప్
వాడితో పాటు పెరుగు తింటారా ఆ అవున్ ప్రతి రోజ్ తింటాను ఖచ్చితంగా పెరుగయితే కంపల్సరీ ప్రతి రోజ్ తింటాన్ నేనైతే అరే ఆకూరలంటే ఇష్టమండి ఉమ్ అవి ఆరోగ్యానికి చానా మంచివండి అవి గూడ నేను తీసుకుంటున్నాను
ఓకేనండి అంటే వాటిలో చాలా రకాలుంటాయి గదా పాలకూర
ఊహ్మ్ అవునండి చాలా ఇష్టమవ్వంటే నాకు
ఆ అవునండి అ వాటి పాలకూరిలో నీరు శాతం ఎక్కువగా ఉంటుంది
ఊమ్ నవునంటి
మరి నీరు ఎంత తాగుతారండి రోజుకి
రోజుకి నేను మామూలుగా మూడు లీటర్లు తాగుతానండి మామూలుగయితే
ఓకేనండి అయితే టీ దాగుతారా మీరు
ఉం రోజుకు ఒక్కమ్ ఒక్కసారి మాత్రమే తాగుతన్ టీ అయితే
ఏందండి
రోజుకి ఒకసారి మాత్రమే తాగుతానండి టి
మరి కాఫీ
చా తక్కువగా తాగుతాను టీ కన్నా కాఫీ చాన తక్కువగా తాగుతానండి నేనైతే
అంటే ఇప్పుడూ యవ ఎండాకాలం అలా వస్తుంది కదండి
ఉమ్మ్ అవునండి
ఆ టైం
ఆ టైమ్ లో మీరు ఏదన్నా చల్లగా ఏమన్నా పనీయాల్ దాగుతరా ఆహయ్ చాలా అరుదుగా చాన తక్కువగా తాగుతా ఉంటానండి నేనొ జ్యూస్లు అలాంటివి
మీరు జంక్ ఫుడ్ అలవాట్ ఏమన్నా ఉంద ఎక్కువగా తినేద అలా తింటూ ఉంటారు గదా హలో
హలో వినిపిస్తుందా అండి
అ వినపడుతుందండి
ఉమ్ నేన్ చాలా ఆయుదుగా తింటానండి జంక్ ఫుడ్స్ అలాంటివి
ఓకే అండి అంటే పిజ్జా పిజ్జాలు ఊడ తింటారా
ఆ అవును కానీ ఎక్కువగా తిన్నావ్ పిజ్జల్ అవంతా గూడా ను
మరి బర్గర్
అప్పుడప్పుడు తింటానండి మర్గర్ అయితే నేను
అవునండి ఇంటి ఆహారం మంచిదా లేకపోతే బయట ఫుడ్ మంచిదా అండి
అదే అండి అవున్ అవున్ చాలా మంచిది ఇంటి ఫుడ్ అయితే చానా మంచిదండి నాక్ దెలిసినంత వరకు
ఎందుక్ మంచిదండి
చ్చదండీ ఎందుకు మంచిదంటే అది పరిశుభ్రంగా ఉంటుంది అది మన చేతులారా మన శుభ్రంగా చేసుకున్నాం గదండి అందుకు
ఓకే గుడ్ అండి మంచి ఆహారఅలవాట్లు ఉన్నాయండి మీకు మరి పొద్దున లేవగానే వ్యాయామం చేస్తారా
నేన్నా నేను ప్రతి రోజు వాకింగ్ చేస్తాను నడుస్తూ ఉంటాను అదొక ఎక్సైజ్ లాగ చేస్తూ ఉంటానండి మార్నింగ్
నాకు ఎప్పడి నుంచో ఒక డౌట్ అండి ఆరోగ్యకరమైన ఆహారం ఎందుకు ముఖ్యమండి
ఎందుకు ముఖ్యమంటే మంచి ఆరోగ్యానికి ఆరోగ్యకరమైన ఆహారం చాలా ముఖ్యమని అని నేను భావిస్తానండి
ఓకే
ఓకే ఉమ్ అందువల్ల
మీరు సాయంత్రం ఏమ్ తింటారండి
తింటారండి నేను అండి సాయంత్రం సాధారణంగా పండ్లు అలాంటివి తింటూ ఉంటాను అండి పండ్లు ఫ్రూట్స్ అలాంటివి తింటాను ఏ పండ్లు ఎక్కువగా ఇష్టపడతారు చా నేను మామిడి పండు అంటే నాకు చాలా ఇష్టమండి ఇప్పుడు ఎండాకాలం కదా చాలా మామిడి పండ్లు సీజన్ కాబట్టి ఇప్పు బాగా తింటున్నాను కానీ మామిడి పండ్లు వేడి చేస్తాయి ఆ వేడి చేస్తాయి వస్తాయి వేడి చేస్తాండి కానీ ఇష్టం కదండి తినకుండా అయితే ఉండలేం కదా
మీరు ద్రాక్ష పండ్లను తింటారా
ఆ అవి కూడా తింటూ ఉంటానండి నేను ద్రాక్ష పండ్లు కూడా
జాంపండు
ఆ జాంపండు అది కూడా చాలా ఆరోగ్యానికి మంచిదండి కాబట్టి అది కూడా తీసుకుంటూ ఉంటాను
మీరు ఎక్కువగా పొడి పండ్లు అలాంటివి ఏమన్నా అంటే లైక్ డ్రై ఫ్రూట్స్ అనెవి ఏ డ్రై ఫ్రూట్స్ తింటారా
అవి అవునండి బాదం మరి జీడిపప్పులు తింటూ ఉంటానండి అప్పుడప్పుడు
అంటే రోజు ఎంత బాదం తింటారు
నేను ఐదు లేదా ఆరు బాదం పప్పులు తింటూ ఉంటానండి
తేనె అంటే బాటిలో తేనె కలుపుకుని తింటారా
తింటారా ఆ కొన్ని సార్లు అయితే ఆ తేనె వాడుకుంటానండి కొన్ని కొన్ని సార్లు వాడతాను
అవునండి వీటిలో ఒకటి ఎప్పటినుంచో అడగాలనిపిస్తుంది చక్కెరకు బదులుగా తేన మంచిదా అండి
ఆ కొంతమంది అలా భావిస్తారండి
ఉమ్
ఉమ్
అంటే ఉదయం పాలు తాగుతారా మీరు
ఆ ఒక గ్లాస్ పాలు తాగుతానండి రోజు అయితే నేను
అవునండి పాలు చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి
అవును అవి పోషకాలను ఇస్తాయండి పాలు అనేటివి అందుకని తీసుకుంటాను
మరి గుడ్లు గుడ్లు కూడా తింటారా ఎగ్స్
రోజులు గుడ్లు తింటానండి
అంటే ఉడికించిన గుడ్డు ఇష్టమా లేకపోతే నూనెతో అంటే వేరేగా తింటారు కదా ఉడికించిన గుడ్లు అంటే ఇష్టమా అండి మీకు
నాకు ఉడికించిన గుడ్లు అంటే చానా ఇష్టం అండి అవే ఆరోగ్యానికి మంచిది అండి
ఓకే అన్
ఓకే అన్ నూనె పదార్థాలు తక్కువగా తింటార అనమాట అవును వీలై అంత వరకు చాలా వరకు తగ్గిస్తానండి ఆయిల్ ఫుడ్స్ అయితే నేను
బయట ఆహారం ఎంత తరచుగా దింటారండి
నెలలో ఒకటి లేదా రెండు సార్లు మాత్రం అల దింటానండి అంతే ఎక్కువగా దిన్ను
ఇంట్లో వొండిన భోజనం ఎందుకు మంచిది అనేది నాక్ చాలా సార్లు డౌటొస్ సు ఉంటుందండి అది ఎంత వరకనేది మీకేమన్న తెల్సుంటే చొప్పండి
ఎందుకంటే అది పరిశుభ్రంగా మరి చాల తాజాగా ఉంటుంది మనం మన వంట మన చేతుల్తో చాలా శుభ్రంగా చేస్కుంటాం గాబట్టీ ఆరోగ్యానికి మంచిదని అనుకుం
అవ్నండి ఇబ్బుడు మసాలాలు అవన్నీ ఎక్కువగా ఉండే ఫుడ్డే అలాంటివి ఏమన్నా తీస్కుంటు ఉంటారా
కాదండి మితంగానే నేన్ తింటాన్ ఎక్కువ మసాలా ఐటమ్స్ అని ఎక్కువేసి తిన్నండి నేను
హూ హంటే కూరగాయలు రోజు తింటారా అండి మీరు
ఆ ప్రతిరోజు తింటూ ఉంటాను కూరగాయ్ ల్ మా క కూరగాయిల్ మాత్రం ప్రతి రోజు ఖచ్చితంగా దింటానండి
నాకైతే క్యారెట్ ఇష్టం మీకు
నాగ్గుడ చాలా ఇష్టమండి క్యారెటైతే
మరి బీట్రూట్ దింటారా
రూడు దింటారా అవును అప్పుడప్పుడైతే బీట్రూట్ అయితే దింటాను క్యారెట్ అయితే ఎక్కువగా దింటూ ఉంటానండి ఓకేనండి అంటే ఇబ్బుడ్ కొంతమంది టమొటాలెక్కువగా వాడుతూ వుంటారు గదా అవున్ దాదాపు ప్రతి కూర్లో టమోటా ఖచ్చితంగా ఉపయోగిస్తామండి మేమైతే వంటలొ హది ల్యాకుండ వంట గుడ జెయ్ లేము
మరి ఉల్లిపోయ్లండి
ఆ అవ్వి గుడా తింటానండి నేనప్పుడప్పుడు ఉల్లిపాయ్లు మామూల్గా సద్దిలోకి మార్నింగ్ అలా వొస్తుంది గదా కర్డ్ రైస్ లో అలా నంచుకొన్ తింటూ ఉంటానండి ఎరగడ్డైతే నేను
నిమ్మరసం తాగుతారండి
వేసే ఇప్పుడు ఎండాక్ కాలం గదండి ఎక్కువగా తాగుతున్నా నే నిప్పుడైతే నేను నిమ్మకాయ్ రసమైతే
మీకు అంటే ఓవరాల్ గా జూసే ఆరోగ్యకరమై ఆహారం అంటే ఇష్టం
ఊ అవునండి అలా ఆరోగ్యాన్ని మెయింటైన్ జేస్కుంటూ ఉంటెనే బెటరని అలాంటివన్నీ ఫాలో అవుతూ ఉంటానండి నేను
తే ఆహారం వల్ల ఎన్నో లాభాలున్నాయండి కానీ నాక్ తెలియ దో ఏం లాబ్మండి
శరీరం ఆరోగ్యంగా ఉంటుందండి అలాంటివన్నీ తీస్ కోడం వల్ల ఎల్వాన్ ఎలాంటి ఇన్ఫెక్షన్స్ గాని ఇంకా చానా చానా రోగాల్ నుంచి తప్పించుకోచ్చు నివారించొచ్
అంటే చెడు ఆహారం వల్ల కొన్ని కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయంటారు
ఆ చానా ఆరోగ్య సమస్యలొచ్చే అవకాశం ఉందండి అందుకే ముందుగానే జాగ్రత్త బడ్తూ ఉండాలండి మనం
అవునండి మీరు ఉదయమూ ఏ పండ్ల్ రసం దాగుతారండి
ఆ నేనా అండి నేనైతే అహో నేనైతే కొన్నిసార్ల్ తాగుతాను
హూ
ఆ
మరియే
మరియే పండ్లంటే మీకు ఇష్టం అండి నాకు కమలాపండు ఉంటుంది కదండి దాని రసం అంటే చాలా ఇష్టం అండి అది తాగుతూ ఉంటాను మామిడి రసం అది వేసవిలో ఎక్కువగా తాగుతానండి ఇప్పుడు వేసవి కాలం కాబట్టి ఇప్పుడు మామిడి పండు జ్యూస్ చేసుకోని తాగుతాను
హ్మ్
హ్మ్ అలా
మరి చెక్కర ఎక్కువగా తీసుకుంటూ ఉంటారండి మీరు
ఆ నేనా అండి చానా కొంచెం తక్ క్కువగానే తీసుకుంటానండి చానా వరకు తగ్గిస్తాను చక్కెర ఎందుకంటే షుగర్లు అలాంటివి అటాక్ అవుతూ ఉంటాయి కాబట్టి తగ్గిస్తున్నానండి బెల్లం అయితే కొన్నిసార్లు వాడతానండి మరి ఎక్కువగా అయితే వాడను ఇంకేంటండి విషయాలు సరే అయితే మళ్ళీ ఇంకొకసారి మాట్లాడదామండి
ఓకేనండి అది మీ
హ్మ్ సరేనండి ఉంటాను మరి
తనేనండి నెక్స్ట్ టైం కలుద్దాం అండీ
హ్మ్ ఓకేనండి
హ్మ్ సరే అండి నేను ఉంటానండి
హ్మ్